సో మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా
సరైన సమయమే
ఆ మీ ఊరు సైడు పంటలు గన ఏమేం పండిస్తుంటారు
మా అవుట సైడ్ ఎక్కువగా వేర్శనగా మామిడి తోటలే వేస్తారు సపోట తోట్లు ఇంకా చెరుకు వేస్తా ఉంటారు వేరు శనగ అయితే ఎక్కువగా బోర్లు కిందగానే పెడతాము బా ఉంటారు
ఇప్పుడు మామిడి తోట అనేది ఒసారె కదా పెట్టేది అంటే ఒకసారి పెట్టి దాన్నే ఇంకా ఉ
అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అందుకె ఎక్కువగా మామిడి తోటలు పెడ్తారు పంటలు కక వసేది
అయితే మీకు ఇట్లా ఇప్పుడు మామిడికాయలు అనేది
ఆ మీ వయిసు వెను పడడం లేదంటడి
మీ ఊరు సైడు మామిడికాయలు కానీ ఎక్కువ దొరుకుతుంటాయా ఈ టై లో ఈ ఒక కాలంలో
అవును మా సైడ్ బాగా దొరుకుతాయి ఎందుకంటే ఎక్కువగా అంటే ఆ మామిడి తోటలే అంటే ఈ సమ్మర్ లో అయితే ఎక్కువగా మామిడి తోటల సపోట తోటలే పెడతా ఉంటానడి కాబట్టి దొరుకుతుంటేయి కానీ ఇంకా అంటే ఆ పె సపోర్ట్ కూడా పెడతారు సపోర్ట్ అయితే ఎప్పుడ పెడతానే ఉంటారు మామిడీ అయితే సమాన్ లో మాత్రమే పెడతారు ప్రజెంట్ అయితే చిన్న చిన్న కాయలు అంటే పూత పోసింది అంటే కాలు పది పది కాలు అయితేవళ ల్లో ఉండవండి ఇప్పుడు కదంకా ఒక వన్ మంత్ టూ మంత్ తర్వాత బాగా దొరుకుతాయి ఇంకా
ఆహా ఏమి అంటే మీకు ఏమి ఇట్లా మీరు ఏం పెట్టరా చేన్లో పంటలు కద
ఓ మేమేమ అంటే ఏం పెట్టడం లేదు మా భూమి అంటే వేరే వాళ్ళు చస్తున్నాము వాళ్ళు సద్ధం చేసుకుంటా ఉంటారు అంటే వేరుసెనగా వాళ్ళు దాంట్లో వేరుశెనగా మిరప అవి పెట్టారు
వాళ్ళు ఇస్తారా మీకేమన్నా పెట్టి ఇప్పుడు మీేరు తినగ పెట్టినార అంటే అవి మీకు అంటే మీకైనా తినే కావాలి కదా
అవును అంటే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఇస్తారండి అంటే కష్టపడేది మొత్తం వాళ్ళే కదా అందుకు వాల్ లో ఆ ఇస్తారు
హు
ఆ అంటే కష్టపడేది మొత్తం వాళ్ళే కదా అందు టను కొంచెం మేలే, కానీ మన భూమిలో మనమే చేసుకుంటే మొత్తము అంటే లాభమైనా, నష్టమైనా మనకే ఉంటుంది కదా.
ఆ అదే ఖర్చులెక్కువ కదా
ఉ కష్టం ఎక్కువే అంటే ఎక్కువ, ఆహ్ అంటే వ్యవసాయం చేయడానికి మా ఇంట్లో అంతగా ఇంట్రెస్ట్ చూపియడం లేదు ఎవరు. అందుకు పక్కన్ వాళ్ళకివాల్సి వచ్చింది. మీరన్ డి వ్యవసాయం చేసు ఉంటర
ఆ మా ఊరు సైడ్ ఎక్కువ అయే వే మీ మాత్రమే వేరుశనగా పెడతారు. మొక్కజొన్న, ఆ వరి, రాగి, ఇలా కూరగాయలు, టమోటాలు గాని ఎక్కువ పెడతారు. ఎందుకంటే, కూరగాయలయితే ఒకసారి రేట్ రాకపోయిన ఇంగోసారి ఖచ్చితంగా వస్తది. వచ్చిన్ రోజ్ చాలనే వస్సాది డబ్బు అందుకనేసి ఎక్కు కూరగా ఆ టమోటనే పెట్టేకి చూస్తరు. ఇంకా ఇట్లా ఎండాకాలము కొన్ని అంటే నీళ్ళు కానీ తక్కువ అయితాయి అనేసి రాగి పెడతరు. రాగికయి తే నీళ్ళు అంత ఎక్కువ అవసరం ఉండదు. తొందరగా అయిపోతది. ఇంగ వేరు సే శనగా అట్ల, మొక్కజొన్న అవి వర్షక ఆ వేరు శెనగా ఆ
మీరు చేస్తారా వ్యవసాయము, అంటే పొలం లేకి వెళ్ళి?
మేము ఎందుకు చేస్తాము, ఊర్లో అంటే ఊర్లో వాళ్ళు చేస్తుంటరు. మా అ మా నాన్న అట్లా వాళ్ చేస్తుంటారు. అంటే మీ సైడ్ ఇవ్ పెట్రా, కూరగాయలు గన?
కూరగాయలు కూరగాయలు పెడతారు. కానీ, వాళ్ళు అంటే ఇట్లా అమ్మే లాగా పెట్టరు వాళ్ళకి ఇంట్లో కావాల్సినందుక అంటే ఓ ఏ పెట్ టే పెట్టింటారు కదా టమోటాలు అలా. వాట్ సైట్ లోనే కొంచెం కొంచెం పెడ్తారు. అంటే ఆ అవి కాసాక, మళ్ళీ సంతలకు ఒకర్ తీసుకువెల్లి అమ్మీ అంత ఉ వాల్ కావాల్సిన్ ఇట్ల మాత్రమే పెడతారు ఎక్కువగా పె పెట్టుకో
ఆహ్ అంటే మీ ఇప్పుడు ఆ ఎట్ల మీరు పండి డరా
మేమీ కువా కూరగాయలు కొ కొనాల్సి వస్తుంది. అంటే కొన్ని సమయంలో కొంత సమయంలో అంటే కొన్ని సీజన్ లో కాయవు కదా కూరగాయలు కూడా, అప్పుడు కొంటాము. అవి కానపుడు అయితే అన్ని సీజన్స్ లో కాస్తాయ? నాకు అంతగా తెలియదు వ్యవసాయం గురించి. అంటే ఓసారి కొంటూ ఉంటాము ఓసారి ఇది
అంటే రేట్లు ఎక్కువ ఉంటాయ? టౌన్లో కుడా త
రేట్లు ఎక్కువగానే ఉంటాయి ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే ఎక్కువ రేట్లు ఉంటాయి కూరగాయలు కావచ్చు పూలు కావచ్చు అవును మీరు పూల తోపులు కనే వేస్తు తార
పతు బెటర్ మొక్కలు అంటే పంటనే పెడతారు ఇంకా ఎక్కువ పశువుల్ని అట్లా మేపుకొని పూలతో ను మా సైడ్ ఏం పెట్టరు కొనే కొన్ని ఊర్లో ఆమ్
అంటే ఇప్పుడు సమ్మరు కదా ఎటువంటి పజ పతారుంది సార్ ఇది
ఇప్పుడు సమారు కాబట్టి వేరుశనగా రాగి పెడతారు ఇంకా బాగా బోర్లో నీళ్ళు వచ్చే వాళ్ళు కొంతమంది కూరగాయలు అట్లాంటి పెట్టుకున్నారున్నారు కానీ కూరగాయలు పెట్టుకున్నా ఇప్పుడు అది చెట్లు ఎండ ఎక్కువ ఆ చచ్చిపోతాయి అందుకనేసి తక్కువగా పెట్తారు కూరగాయలు ఎక్కువ మంది వేరుశనగ పెట్టుకుంటారు ఎందుకంటే వేరుశెనగ పెడితే ఇప్పుడు అది గడ్డి అనేది రేట్ ఎక్కువ పోతుంది కదా పశువులకి కన మేత ఉండదు ఎండాకాలం ఉ బాగుంది కనీ రేట్ ఎక్కువ పోతుందని ఎక్కువ వేరు శనగా పెడతారు ఇంకా రాగి అయితే అవి తక్కువ ఖర్చు ఆ తక్కువ ఖర్చుతో కూడిన్నదని వేరే ఇది రాగి పెడతారు ఇంకా చా కొంతమందికట్లా నాథ కురావ పాలింబకి
అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే
ఓ
వ్యవసాయం అంటే ఎక్కువ వాటర్ తో కూడిన విషయం కదా అంటే బోర్లు బవులు అలా అే వర్షం పై డిపెండ్ అవుతారు ఎక్కువగా
అవి ఏమీ లేకుండా కూడా వ్యవసాయం చేయచ్చు వాటర్ లేకుండా కూడా వర్షాలకైనా వతాయి కదా వాటర్ బోరే ఉండలా మనం పని చేయాలంటే కాదు కదా మనగా మూ
అంటే ఎప్పుడు వర్షం పడదు కదా
ఇప్పుడు ప్రషం మకు ఆ వర్షం చాల తకుదు అట్లయితే ఏన కట్టే పని కదా అప్పుడు ఇంకా బర్ష ఇ అట్లాంటి వాళ్ళ ఏమమి పని లేదు నీళ్ళు లేవు అన్నప్పుడుళ కూలు కూలిపోయే వాళ్ళు కూలిపోతారు ఇంకా ఏమైనా కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కంపెనీకి వెళ్తుంటారు లేకుంటే ఆవుల మే ఉంటాడు లేకుంటే గొర్రెలను అలా పెంచుకుంటూ ఉంటాడు మీ అంటే ర్సడేా కూడే అంటే అప్రల్ నకు వస్తారా ఆళకు వస్తారా
ఓ బ రు సైడ్ ఎక్కువగా ఎద్దులు ఉంటారు ఎందుకంటే చీర్లు మన దున్నుకోవడానికి అంటే వేసగానిప్పుడు గింజెలు వేస్తారు కదా అలా టై లో అ యూజ్ అయిత ఉంటాయి కాబట్టి ఆవులు కూడా ఎక్కువగానే ఏందుకంటే పాలు డైరీ కేస్తా ఉంటారు ఎక్కువ ఆదాయం ఉంటుంది కదా
ఉ అంటే మీరు పాలు పెరుగు అట్ల ఎట్లా కొనుకుంటారా ఎట్లా
ఆ అంటే పిండుకొని అంటే ఇంట్లో కొంచం అట్ల పెట్టుకున్నాక అందరు డైరీ కి వేసేస్తారు
హు హు
మీరు అండి ఎలా అంటే మీకు ఉన్నాయా ఆవులు
ఆ మేమైతే పాలు అట్లాంటివి ఏమి కొనము ఇంకా పాలు పెరుగు కొనము ఇంకా మేమే ఆ డైరీ కూడా కొన్ని వేస్తుంటాము. అప్పుడప్పుడు మ్మ్ మా ఊరు సైడ్ అంతా ఎక్కువ చానా మంది కొనరు కొంతమందే కొంటారు. ఇంగ అందరకి ఆవులు ఉంటాయి అంటే పాలు పెరుగు అవన్నీ కావాలి కదా అవన్నీ కొనాలంటే కష్టం
వేరుశనగనే వేసినప్పుడు భూములు ముందే దున్ని చేస్తారా అంటే అప్పటికప్పుడు అలా చదువు చేసుకొని వేస్తా ఉంటారా
అప్పుటికప్పుడు ఎవరు చేయరు ముందే పెట్టుకుంటారు ఒక నెల ముందు లేకుంటే పది రోజుల ముందు అట్ట చేసి నీట్గా అంత ఇంగ దున్ని పెట్టి ఇంకా దున్నితేనే కదా మనం ఏ పండ పెట్టడానికి అప్పుడు అంత దున్ని అంత బనీ గా పెట్టి మళ్ళీ అట్లా అంటే అది కొన్ని ఉంటాయి కార్తేె బరని కార్తేె మకర కార్తేె అట్లా కార్తే ప్రకారంగా కొండలు బెట్ ఏది ఊర్కే పెట్టు ఎప్పుడు చెప్పితే అప్ ఇంకా మీ అంటే మీ ఊర్స్ తో ఓన్లీ వేరుశనగ మాత్రం మొక్కజొన్న ఆ అ టమటా అట్ల పెట్టరా
ఆ టమాటాతోట కూడా పెడతారు. కానీ ఇప్పుడు టమాటా రేటు చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడయితే ప్రజెంట్ టమాటాలు మా సైడ్ ఎక్కువగా పెట్టడం లేదు మరి మీ సైడ్ తక్కువగా ఆ అవి చెప్పా కదా ఇవి మామిడి తోటలు, సపోట తోటలు పెట్టుకున్నారు అందరు మ్మ్ మొక్కకి జొన్నలు కొందరు పెట్టుకుంటారు కానీ ఎక్కువగా బెట్ ఏం లేదంటే ఇప్పుడు మామిడి తోటలే
మ్మ్ హ్హ్ మామిడి కాయాలు అయితే మీకెళ్ళి రేటు తక్కువుంటాయా ఎక్కువుంటా యే అప్పుడు
ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు తక్కువగానే ఉంటాయి. కానీ మనకు సీజన్ కానప్పుడు వాడు దొరకవు అంటే అప్పుడు కూడా కొందరు పెట్టుకుంటారు కదా వాళ్ళకు బోర్ల కింద కదా అప్పుడు రేటు ఎక్కువగానే ఉంటుంది
మ్మ్ హు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలను కుంటున్నారా
లేదు